హలో
అక్క
హాయ్ రా
బాగున్నావా అక్క
హాయ్ ర బాగున్నావా ఆ బాగున్నారా ఏం చేస్తున్నారు ఆ మంచిగున్నాంరా
ఉన్నార
ఉ ఆ అంటే మధ్యాహ్నం అన్నం తింటున్నాం ఇగ ఈవనింగ్ కదా ఈరోజు హు ఈ నైట్ వచ్చేసి నేను డైట్ చేస్తున్నా కదా
ఉహు ఏప్పనుచి అక్క
ఒక త్రీ మంత్స్ నుంచి చేస్తున్నా కొంచెం ఓవర్ వెయిట్ అయిపోయింది మొన్న మెడిసిన్స్ పడే కదా థైరాయిడ్ కి అప్పుడు డాక్టర్ దగ్గరకి వెల్త్ అయితే ఖచ్చితంగా డైట్ చేయాలండి ఓవర్ వెయిట్ వచ్చేసారు మీరు అని చెప్పారు అందుకే ఇగ మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ జావట్ల తాగేసి ఉంటున్నా
ఉ
మార్నింగ్ లేసాక ఎట్లీస్ట్ మనం రెండు గంటల్లో జావ తాగేస్తా ఏ పని ఉన్నా ఫస్ట్ పక్కా పెట్టేసి ఇట్లా జావ తాగు ద
ఉ
చూస్తూనే ఉన్నాం కదరా చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఓవర్ వెయిట్ అయిపోతున్నారో.
అవునవునక్కా
ప్రతి ఒక్కలు ఇగా హు ఇంకేం సంగ తి తిన్నారా మీరు?
తిన్నాం అక్కా. తిని నీకు ఫోన్ చేసా అప్పుడు నువ్వు ఎత్తలేదు. అందుకే ఇగ నేను ఇంతసేపున్నా.
ఆహా ఓకే ఓకే. ఇంకేంటి ఎంకర్రీ చేసావు ఈ రోజు.
ఏం కర్రీ అంటే ఎగ్ అక్కా.
హుహ్
ఎగ్ కర్రీ చేసా. పిల్లలు ఏం చేస్తున్నారక్కా సెలవులా?
ఆ సెలవులు రా ఇంట్లోనే ఉన్నారు. ఒకటే గోల అక్కవాల్ల పిల్లలు వచ్చారు. ఇగా అందరు కలిసి ఒక్కటే అ తెలుగా ఇగా మనోళ్ళు అందరు ఒక్క దగ్గరా చేరితే ఎట్లుంటదో ఒకటే హడావిడి ఇప్పుడు పని అయిపోయింది. జస్ట్ కూర్చున్నం. ఇంకా హ్ ఇంకేంటి. డాక్టర్స్ నాన్ వెజ్ అస్సలు తినొద్దు అన్నారు. నన్ను.
అవునా.
నాన్ వెజ్ అవి తినడం వల్ల కూడా కొంచెం వెయిట్ పెరుగుతారట కదా.
అవునవును.
నీకేమైనా ఐడియా ఉందా ఇట్లా ఇప్పుడు జ్యూస్ హెర్బల్ జ్యూస్ అని చెప్పేసి ఆన్లైన్ లల్లో కొంతమంది చెప్తున్నారు మా ద గ్గరా కూడా ఒ
చెప్పుతున్నారులే గాని అయన్నీ నేను ఎప్పుడైతే నేనైతే నమ్మనక్కా అట్లాంటివి ఎందుకంటే. అవి ఎట్లా మన మనం అవస రాన్ని బట్టి మనం ఏది యూజ్ చేస్తున్నాం ఏంటి అని మన రిజల్ట్ వస్తది. కానీ అంత మనీ పెట్టి అవసరం ఆ అక్కా అట్లాంటి టివి వాడడం. మనమే ఇంట్లో ఇప్పుడు ఇంతకు ముందు పాతకాలంలో ఇలాంటి అవేం లేవుగ అక్క మన అమ్మమ్మలు, అమ్మమ్మలు వాళ్ళే అయన్నీ ఇయన్నీ వాడారా రాగి సంగటి ఇట్లాంటివి తిన్నారు కాని గట్టి బాడీ ఫిట్నెస్ కుండేవి జొన్న అన్ని జూవ్ జావ కాసుక్కొని తాగేవాళ్ళు ఇప్పుడు మనం అదే పద్ధతిలోకి వస్తే మనం కూడా అట్లా బానే ఉం ట్టం గాని మనం అట్లా కాకుండా మనకు అంత చేసుకునే ఓపిక లేదు, కాబట్టి ఇప్పు అందరు ఇ ఉమెన్స్ కూడా బయటికి ఎళ్తున్నారుగా ఉద్యోగాలు కాని అందుకని కుదరకా ఇయన్నీ వాడుతున్నారు కాని ఇంతవు ముందు చేసే వాటికి ఇప్పుడు మనం వాడి తే బానే ఉండేది.
అదే ఉ నేను అదే ఇది కొనుక్కున్నా అని చెప్ ప్పేసి అదే మీ బావని అడిగితే మీ బావ ఏవంటుండంటే ఫస్ట్ నువ్ రోజు బట్లుత్తుకు వాషింగ్ మిషన్ పక్కకుబెట్టు మళ్ళా అంట్లు కింద కు ర్చొని తోము నీకి ఆటోమేటిక్ గా బాడీ అనేది ప్చ్ అప్పుడొక ఆప్పుడోళ్ళూ ఏం చేసే వాళ్ళు ఎక్కువగా బట్లలెక్కువ ఉతుకడం వల్ల ఏమైద్ది ఆటోమేటిక్గా అది ఒక ఎక్ సైజ్ లాగ అయిపెయిద్ది. అంట్లు ఇప్పుడు దాంట్లో ఏం చేస్సుండ్రు సింక్ దగ్గర నించొని తకతక తోమి అక్కడ పెట్టేస్సుండ్రు. కూర్చునిలేగడం ఇట్లాంట్ చిన్న చిన్న ఇంట్లో చేసే పనుల వరకు మనం మంచి చేసుకున్నాం అనుకో అసలు బయట ఎక్ససైజ్ కూడా అవస్రం. లేదు అంటుడు.
అవునక్క అది నిజమే కదా ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళయితే బట్టలు సాకులు వాళ్ళకి కూడా ఇచ్ చ్చే వాళ్ళు కాదు వాళ్ళకి అదే ఫిట్నెస్ ఇప్పుడు ఇప్పడికి ఒక వంద సంవత్సరాలు బతికినోళ్లు కూడా ఉన్నరు, కానీ మన ఇప్పుర్ ఇప్పుడు జనరేషన్ లో అయితే అసలు, ఒక సరు చిరాక్ కూడా ఉన్నట్లే
అంతెందుకు రా అసలు నాకు ఒక అర్ధగంట మో నడిచాననుకో అస్ బ్యాక్ పెయిన్ మస్తు వస్తుంది. ప్చ్ అస మామూలుగా డాక్టర్ ఎట్లావో వా చ్ చెయమన్నాడు కద్ దా అని చెప్పి వ మమ్మీ వాళ్ళు ఇప్పుడు మీ అ ప్లే మేము అందరం వచ్చేసి ఆరుగురం మన అక్క వాళ్ళు వీళ్లంతా కలిసి అందరు కలిసి ఆరుగురు వాళ్ళు అంతా సిక్స్ మెంబర్స్ డెలివరీ అయినా ని ఇప్పటికి మా మమ్మీ నాతో పాటు ఒక గంట పాటు నడుస్తది రా ఒక బ్యాక్ పెయిన్ ఉండదు అసలు చె చక్కగా ఉంటారో వాళ్ళైతే అమ్మా అంటే నాకు కనిపిస్తది గా ఏమో సీజరింగ్ వల్ల ఏమో అనుకు ఉండె గాని ఏమో మనం తీసుకునే ఫుడ్ ని బట్టి కూడా ఉంటది మన హెల్త్ కదా
అవును
ఇప్పుడు చూస్తే అంత అసలు ఎక్కడ చూసినా అసలు అంత లైట్ ఫుడ్ ఎక్కువ ఫ్యాట్
జంక్ ఫుడ్ కు అలవాటు పడిపోయి ఇప్పుడు అంతా జన్ ఈ జనరేషన్ అసలు మా మ వ ఎంత అసలు అనారోగ్యంగా ఉంటున్నారంటే ఎప్పుడు ఏదో ఒకటి ఇప్పు ఇప్పుడు ఇంతకు ముందు అయితే మంచి ఫుడ్ తిన్నారు ఆకూర ఎక్కువ న్నారు, ఈ చికెన్ నాన్ వెజ్ కంటే కూడా ఈ ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల కొంచెం ఎక్కువ ఫైబర్ అది యాడ్ అయితది ఆ అన్ని తినేవాళ్ళు అంత మంచిగుండే అసలు ఇప్పుడైతే ఎంత ఎంత మంది హాస్పిటల్ పెట్టినా అది నిండిపోతున్నారు జనాలు
ఆ హాస్పిటల్ పెరుగుతూన్నయి పేషెంట్స్ అలానే పెరుగుతున్నరు అసలు ఎక్కడ నుంచి వస్తున్రో అనిపి అనిపిస్తుంది ఆ డాక్టర్స్ ఒక్కొక్క హాస్పిటల్ ఏ హాస్పిటల్ చూడు నిండుగా ఉం టుంది మళ్ళా హాస్పిటల్ లో కూడా ఖాళీ ఉండట లేదు
మరింతే గా
థింగ్ ఏంటంటే హోటల్ లలో ఎక్కువ ఫుడ్ తింటున్నారు
మ్మ్ ఇప్పుడు వండుకోవడం కుదరట్లేదు అందరికి బిజీ షెడ్యూల్ అయిపోయింది
మ్మ్ అంటే ఇప్పుడు కొంచెం అంత ఎందుకు రా మా వీకెండ్ వస్తే చాలు మా ఫ్రెండ్స్ పార్టీ పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా వీకెండ్ రోజు అసలు ఇంట్లో భోజనం చేసేదే లేదు మేమైతే ఖచ్చితంగా హోటల్ కెళ్ళి ఇగ ఏ రాపోతేనే వాళ్ళే ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమంటరు ఆ రావచ్చు కదా మనీ అయిపోతున్నాయ అట్లా అంటారు. కొంతమంది ఇగ సర్లే అని చెప్పేసి వారం మొత్తం హ కష్టపడ్డాము అని చేసి వీకెండ్కే కదా అని చెప్పేసి అట్లా హెల్త్ ఎల్లడం అట్లా అలవాటు అయిపోవడం వల్ల ఏమైంది నార్మల్ టైమ్ లో కూడా ఎక్కువ హోటల్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి బాడీకి అందుకే అసలు దాదాపుగా లోడ్ హ హోటల్ ఫుడ్ అనేది అసల్ ఎవర్ చేసి
ఇంకోటి ఎప్పుడైనా గమనించవలేదా అక్క ఇంట్లో చేసు కున్న ఫుడ్ కి మనకి ఆయాసం వచ్చినట్టు గాని లేతే గ్యాస్ ఫామ్ అయినట్టు గాని మసాలాలు ఇవన్నీ మనం తయారు చేసుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడు అట్లా నువ్వు చెక్ చేసుకున్నావో లేదా గాని ఈ వీక్ అంతా మనం చేసుకొని తిన్నా ఒక్క రోజు బయటికి వెళ్ళి వచ్చిన దాని ఎఫెక్ట్ ఆ నాలుగు రోజులు ఉంటది
అవును రా అసలు బయట నాన్ వెజ్ తినాలంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని న్యూస్ చూస్ అసలు భయం వేస్తుంది నాకు అసలు ఇక అందులో డాక్టర్ కూడా చెప్ పేరే సార్ బయట ఫుటస్ కంప్లీట్గా మానేయమన్నారు కదా అసలు వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్ తిరువ తెలియదు అంటే ఇప్పుడు మనం అన్ ఫ్రెష్ గా చేసి కుంటెమని చేసుకొని ఏంబట్టే ఫెష్గా వేడి వేడి తింటా
వాళ్ళు ఎక్కువ అసలు ఆయిల్ ఆయిల్ అనేది వేరక్క వాళ్ళ ఎక్కువ డాల్డ తోనే జ డాల్డా అంటే ఒంటికి మంచిదా అది అంతే కదా అది మంచిది కాదు కాబట్టి బాడీ కి బాగా తొందరగా ఎఫెక్ట్ అవద్ది గ్యాస్ ఫామ్ అయిపోద్ది ఇదంత చికాకి ఎందుకనే అందరు ఏదన్నా వీకెండ్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకొని వెళ్ళిపోతే అసలు ఏ బాధ ఉండదు
అసలు నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించింది అసలు
ఉ నేను నేను గ ఈ దోసకాయ పప్పు తీసుకొస్తన్నా ఈ పప్ ప్పులు ఆకుకూరలు ఇవన్నీ చేసుకుని నేను ఏ ఐటమ్ తీసుకుొని వస్తా నువ్వు ఈ ఐటమ్ తీసుకుని రా అంటే అయిపా అన్ తే దానికి అందరం కూర్చొని తిన్నట్టు ఉంటది మన ఇంటి ఫుడ్ తిన్నట్టు ఉంటది
అవును రా
ఉ ఇట్లా దినాలు గాని బయట ఫుడ్ అసలు వేస్ట్ అక్క
ఆ ఇప్పుడు హర్బల్ ప్రొడక్ట్స్ అట్లాంటివి వస్తున్నాయి కదా అసలు వాడొచ్చ లేదా అయితే ఒక అమ్మాయిని అడిగా ఇట్లా అయితే ఆమె అంటుంది కదా కా నువ్ వాడు చూడు నీకు తేడా తెలుస్తది అంటుంది కానీ ఇప్పుడు వాడినంత సేపు అయితే పర్లేదు అనిపిస్తుంది సరే
ఫస్ట్ నాకు కూడా నాకు కూడా చెప్పారు అక్క మా ఇంటి పక్కన ఉన్నారు ఒక ఆంటీ చె చెప్పారు గాని నేను ఫస్ట్ అది నా బాడీ దాన్ని సహకరించలే చూడు ఇప్పుడు నేను వెయిట్ లాస్ ఉన్నా వెయిట్ తక్కువ ఉంటా అయితే వాళ్ళుకుం చేస్తారంటే ఒక జూస్ జ్యూస్ ఇచ్చారు అదిచ్చిన అదిచ్చిన ఒక పది నిమిషాల లోపు నాకు అంత గేర గేర అవ్వడం కళ్ళు తిరిగినట్టు అవ్వడం లేకపోతే కడుపులో ఏదో తిప్పినప్పు అవ్వడం ఇట్లాంటివి అయినాయి
ఓకే అని
ఇవ్వాల్సింది నేను వెయిట్ తక్కువ ఉన్నా కాబట్టి నాకు అది ఇవ్ల్సింది కాదు వెయిట్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి వాళ్ళు ఏం చేసారు వాళ్ళు నాకు అది ఇచ్చారు అక్క
ఆహా ఇప్పుడు అదే నువ్వు చెప్తున్న నాకు ఒకటి ఐడియా వచ్చింది ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇక్కడ ఒక మెడిసిన్ అని చె న్నారు ఆ మెడిసిన్ ఇప్పుడు బీపీ ఉన్న ఒక ట్రీట్మెంటట్ షుగర్ ఉన్నా ఒక ట్రీట్మెంటట్ ఇప్పుడు నువ్వు చూసనా చూసావా దానికి దిేని కనీ పు కాళ్ప్పులు అని పోతే నీవు చూస్తా అండి కాళ్ళుప్పులు తగ్గుతాయి అంటున్నారు కిడ్నీ లో స్టోన్స్ అన్నా చూస్తాగ అండి అంటున్నారు
అంతే నేను వెయిట్ తక్కువ ఉన్నా నాకు అదే ఇచ్చారు తమ్ముడికి వెయిట్ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళ అదే చూసి ఇచ్చారు కానీ తమ్ముడికి ఏం అవ్వలేదు కానీ నాకు గిరగిర అయిపోయింది మరి నా బాడీ దానికి సహకరించినట్టే కదా
ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ వాళ్ళు మన ఇప్పుడు మనకి అవసరం ఏంటి ఇప్పుడు నీకు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవసరం కాబట్టి నీకు నువ్ ఎంతనా ఖర్చు పెడతా అన్న ఉద్దేశంతో వాళ్ళది క్యాచ్ చేసు కున్నాకు కానీ వాళ్ళు వాడే వాళ్ళ హెల్త్ వేళలా ఉంటది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైన్నా వస్తాయా ఇట్లాంటి ఏం ఆలోచించట్లేదు అసలు
ఒక్కటే సామత గుర్తు పెెట్టుకోవాలి ఆ మంత్రాలకు చెంత రాలం అంటారుగా అయి రా నిజంగానే రాలతా ఏమంత మంత్రాలకి రా రాలవు కదా ఆ చింతకాయలు వచ్చిట ఇప్పుడు వీళ్ళు పొయ్యి మంత్రాలు చదివేసింటే అ చింతకాయాలు మంత్రాలు చదివి న పడతాయి చదవకపోయినా పడతాయి ఆ అట్లనే అన్ని అంతె వాళ్ళ ఇగో జాతకాలు చె చెప్పేటోల్లు వ ఎట్ల ఎట్లోస్తారు మన సిచ్యువేషన్ బట్టి మన ఫేస్ని అది శాడ్గా ఉన్నారా ఏది ఏది ఉన్నదా ఆ క్లియర్ గా చూసి చెప్తా ఉంటారు అందరికి అయ్యే బాధలు కాబట్టి మనకు కూడా అయ్యే ఉన్నాయనుకోనీ అయ్యే చెప్తారు. వీళ్ళు కూడా అంతే ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా అంతే నేను రెండు మూడు సార్లు తమ్ముడికి కూడా చెప్పా చెప్ అయితే ఆ నేను వాడతా అన్నాడుగాని ఇంక నేను క్లియర్గా చెప్పినా ఎందుకండి మార్కెట్ టింగ్ చేయడానికి వారు అట్ల చేస్తున్నారు అవి అవసరం లేదు నేను మరి నేను సంవత్సరం నుంచి తమ్ముడికి అదే చెప్ కొంచెం ఇంట్లో హోమ్ రెమెడీ చేసి వాడుతున్నా బాగానే ఉన్నాడు.
అదే బెస్ట్ రా మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఖచ్చి తంగా డైట్ ఫాలో అవ్వాలి డైట్ అంటే మరీ పెద్ద పెద్ద అంటే స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం లేదు మార్ని మార్నింగ్ ఫస్ట్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అవును.
ఒక మూడు మూడు పదార్థాలేమో కలిపి వేడి చేసి ఇచ్చేదాన్ని తాగిండు సంవత్సరం అంతా బాగానే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు దీను చేయట్లేదు కాబట్టి కనీ కొంచెం ఆయనకు వెయిట్ ఎక్కువ అయింది అనుకుంటున్నాడు.
ఆ అదే అదే మనం ఆయిల్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసి మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేసి షుగ మనకు అసలు షుగర్ అనే దగ్గర రానియద్దు. సాల్ట్ కొంచెం తగ్గి గిచ్చి వాడుతాంటారు అంటే ఇ అది మనం మెయింటైన్ చేసుకోగలిగితే చాల్ రా ఏ మనం మరీ పెద్ద
అక్క నేను పిల్లలు ఏడుస్తున్నారు మళ్ళీ ఫోన్ చేయనా
ఆ ఓకే ఓకే రా బాయ్ మరి
సరే అక్క మళ్ళీ చేస్తా